ఆ చెప్పండి
ఏం చేస్తురండి
ఆ
ఏం చేస్తుర్రు
ఇంగెం లేదండి ఖాళీయే ఇప్పటికే ఏం పనిలేదు ఇంకా మా చెల్లె వాళ్ళ రూంకు వచ్చి కూర్చున్నం ఇగ
అవునా
మీరేం చేస్తున్నారండి
ఏం లే ఖాలీ అక్కడ ఏమైనా టెంపుల్కి పోతారా అండి మీరు
ఆ ఇక్కడ దగ్గర ఉంది మా హ మా హాస్టల్ పక్కకే దగ్గరనే ఉంటది
ఆ
మొన్నటి దంకా రోజు పోయినా అండి ఒక నలభై ఒక్క రోజులు పోదామని మొక్కుకున్నానని పోయిన రోజు రేపు కూడా ఒక టెంపుల్కు పోతున్నం రేపు శనివారం గా
అవున్ శివాలయం గుడా
ఆహా వెంకటేశ్వర స్వామి గుడి ఉంటది
ఆ ఇంకా వైరవాలు ఇది వెంకటేశ్వర్ల స్వామిది గుడి అక్కడ మంచిగ పడ్డదంట అక్కడ ఏదో ఊరు అన్నారు అందరూ ఆడ మస్తుజరుగుతాందట తిరుపతిలో ఎట్ల జరుగుతాంది అక్కడ కూడా అట్లనే జరుగుతుంది
మొన్ననే పోయినండి నేను ఒక నెల రోజుల అయితుంది
ఉమ్ అక్కడ బా జరుగుతుంది దర్శనం మా వాళ్ళు పోయిర మా అక్క వాళ్ళ కూతురు హైదరాబాదులో ఉంటు మొన్ననే మూడో నెలలో పెళ్లి మ్యారేజ్ అయింది వాళ్లది
మ్ హు
అయితే వాళ్ళు అక్కడ పోయిరంట అక్కడికి ఒక సినిమాకి అ మస్తు జరుగు తుంది దర్శనం తిరుపతిలో ఎట్లా అయితుందో అక్కడ కూడా అట్లనే అయి తాందని చెప్పింది మా
ఆ అవును
ఉమ్
మొన్న పోయి నుండి అయితే మంచిగా అయింది ఆడ దర్శనం
ఉమ్ అది చూసుకొని మళ్ళ యాదగిరి గుట్ట పోయిర్రంట యాదగిరి గుట్ట కూడా మస్త్ చేత్తారంట
ఆ మేము ఆ రోజు ఫస్ట్ యాదగిరిగుట్ట చూసుకొని తర్వాత ఈ స్వర్ణగిరి పోయింది
ఆ ఉమ్
ఎప్పుడన్నా వచ్చిర అండి పిల్లల్ని తీసుకొని మీరు
మేము ఒక మేము హైదరాబాద్ లో ఉండేది అప్పుడు అయితే ఇప్పుడే ఇక్కడికి వచ్చినమా ఈ ఊరికి వచ్చినం
ఆహా
ఉమ్ హు అప్పుడు మేమ్ బల్కంపేట ఎళ్ళమ్మ టెంపుల్ పోయినమ్ మా పక్కన మా రూమ్ పక్కన ఒక అమ్మవారి గుడి ఉంటది నేను రోజు పోయి అక్కడ మంచిగా పూజ చేసి వచ్చేది అంటే ఈగ ఓలైన ఉడువకుంటే నేనే ఉడ్చేదాన్ని అయి ఊడ్సి నేను ముగ్గుసేదాన్ని గుడి ముందు మా పక్కన్నే మధ్యలో ఒక గోడే అడ్డు ఇగా అన్ని చేసే చ్చేదాన్ని అమ్మవారి గుడిలో ఒక అయ్యగారు వచ్చే రోజు దర్శనం చేసుకుని వచ్చేదాన్ని పిల్లలు స్కూల్ పంపించేదాన్ని అక్కడ మంచిగనే ఉండేది గానీ ఇగా ఆయన ఉంటలేడు బయట వెళ్తాన్నాని ఇక్కడికి వచ్చినాం అన్నట్టుగా ఊర్కు బయటి పోతుండు నేను ఒక్కాదాన్ని రూమ్ లో అయి కుతుందని వచ్చిన యాదగిరిగు మా చిన్న పాప ఎంటికలు తీసినం అక్కడ
ఆహా కొత్తగ అయినంక పోయిండ్ర
ఆ పోలేనేనిగ అప్పుడే పోయినా ఎన్ని సంవత్సరాల కింద మా పాపకి రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ రొండు ఆ రొండు ఎల్లి మూడు మూడు పడేటప్పుడు పోయిన నెత్తి తీసుకొని వచ్చిన మా పిల్లలు మొన్న మా బాబుది తిరుపతి లో ఎంటికలు తీసుకుని వచ్చిన
టికెట్లు దొరికిన అండి బాగా రష్ ఉన్నదట కదా అ బాగా జనాలు ఉన్నారట
మేము పోయి ఇరవై ఇరవై ఏడో తారీఖే పోయినాము మేము మస్తు జనాలు అసలు ఐదు రోజులు అయింది మాకు అల్ల పోయి ఆ జనాలల్ల అసలు వాళ్ళళ్ళని బండ పెట్టించి ఏదో ఉంటాయి కథ రూమ్స్ ఆ కిందనే వండుకోవాలి ఒక బాగు ఇత్తలేడు ఒక చెద్దరులు లేవు ఏం లేవు ఏమైన ఉుట్టినే పడుకు ఆ అయితే ఈ రోజు నైట్ పన్నెండు గంటలకు అలా పోయిన క తెల్లారి గట్ల మళ్ళీ ఇరవై నాలుగు గంటల అయినాక దర్శనం అయింది
అవునంట అందరికి ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటలు పట్టిందంట పోయి రావడానికి
ఆ ఇగ వాళ్ళ నుంచి మళ్ళా మేము ఎంత సాయంత్రం ఐదు గంటలకు పోయినోళ్ళు మళ్ళా రేపు సాయంత్రం ఐదయింది బయటికిళ్ళడానికి గుళ్ళ నుంచి బయటకి వెళ్ళడానికి వామ్మో ఆ టిఫిన్ ఫస్ట్ సాయంత్రం టిఫిన్ ఇచ్చారు పొద్దున్న కూడ టి తినే ఒక బిస్కెట్లు మంచిళ్లు మొత్తం బాగా పెట్రు గాని తినీ తకుంటే ఏం అయి తినుకుంటే ఏం పనిలేదు చేతులు కడుక్కకోవడం లేదు ఏం లేదు తిన బుద్ధి బిస్కిట్ పాకట్ తీస్తర పిల్లలకి బానే ఉంది గానీ ఆ తినడానికి చే ఆ పిల్లలే న ఎత్తి తీయడానికి
వాళ్ళందరు ఎట్లా బానే మరి అల్లరి వయలేరు వాళ్ళు
మా అత్తయ్య మా ఆయన ముగ్గురం ముగ్గురు మా ముగ్గురం పట్టుకున్నాం పిల్లల్ని ఒకటే నుకేసుడు వామ్మో
ఆవును ఆడ అంతే మా తమ్ముడు కూడ వేయిండు మా వాళ్ళతోని కానీ వాళ్ళకి ఆరు గంటలో ఏడు గంటలో పట్టిందంట
అంటే ఇది పైసలతోని అయితే తొందరనే అవుతుది ఇది టికెట్ ఫ్రీ టికెట్కు మేము పోయినాం కదా అ మీరు అంత టైం పట్టింది అంటే టికెట్ మూడు నెలల కిందనే వేసుకోవాలంట
అవునవును కానీ ఇల్లు ఎడో ఎన్నో లైన్ లో మూడు గంటలు నిలిచుంటేో టికెట్ ఇచ్చింద్రంట దాని తోని పోతే ఆరు గంటలు పట్టిందట
అవునా
హు
మాకు అక్కడ పోయినాక చెప్పిరు ఏమో ఇగ అయిపోయింది మళ్ళసారి ఇట్లా కూడా అట్లా చేసుకుందను మా చెల్లి అప్పటికి చెప్పింది అన్నయ అక్క ఇబ్బంది పడతారు వద్దు ఇప్పుడు స్కూల్ గిట్లా తీసినాక పొండి ఇప్పుడు పోకండి అన్నది గని మా బాబుకు నెత్తి బాగా పెరిగి ఆనీకి మొత్తం జడ ఇట్లా అయింది ఇక వాడు మస్తు ఏడ్తండు చిదిర చేసుకుంటాడు అని ఇగ
అవును ఇప్పుడు సెలవులు ఉండయి కదా ఇగ అందరూ దానికి ఇగ పట్టిరు లైన్లు దానికి
అదే అందుకే ఇక దర్శనం చేసుకోలి చేయొచ్చు మళ్ళా ఆయన కూడా మళ్ళ నేను మళ్ళ వీల్ కూడా వాన అత్తది అది అత్తది ఇదొత్తాది చికాక్ అయితది పోయి తీసుకోవడం బెటరని పోయినం పోతే పోయిన ఎంత టైం పట్టంది పని
ఎట్లా పోనండి ట్రైన్ ఏనా
ఆ ట్రైన్ కే వేయినం టికెట్ బుక్ చేసుకొని పోయినం ఆడవేనా ఇంకా అన్ని బట్టలు పోయినాయి మాయి అంత ఆగమగం
అయ్యో ఎట్లా పోయినా దొంగల్ పట్టుకవేయిరా
ఏమో అని బట్టలు తీసుకొని పోయిరు మాయి మేము దర్శనం చేసుకొని ఒక రూమ్ అంటే ఆ రూములు కూడా దొరకలేదు మాకు మామూలుగా లాకర్స్ అని ఉంటది కదా లాకర్స్ ఆ లాకర్స్ లా పెట్టిన బ్యాగులు గాని బట్టలు పిండి అక్కడ ఆరేసే చ్చినం బయట ఆరు ఎత్తే ఎతుక వేయిరు ఆ
అయ్యో గవ్వేట్ల ఎత్తుకవయ్యిరో ఏమో
ఉ మూడు వేల పట్టుచీర పోయింది నాదైతే పిల్లలే ఆ ఏం చేత్తం ఇగేమో
చోలో ఎత్తుక పే నట్టున్నారు
ఆ అందుకే ఇగ బట్టర్లు వేళ్లు ఆటి విజయవాడల దుర్గమ్మ ఆడికిపోదాం అనుకున్నాం ఇక బట్టలు లేవు ఏం లేవు యమద్లే అనుకోని వచ్చేసినం ఆడ కూడా బాగున్నది అన్నది మచ్చల ఇంకా నెల్లూరులో అద దేవత ఉంట దేవుడు ఉంటాడు. ఇంకాడ బాగుంటది ఆడి కూడా రామ్డక్క అన్నది గని ఏడికి రావని ఇగ ఇంటికికెళ్ళేసి వచ్చినం
అవునా అంటే అన్ని అన్ని పోయినుండేన అసలు లె కుండేన బట్టలు
అన్ని అంటే నాకు చీర లేదు కదా నేను తీసుకపోయిందే మస్తు జనాలు ఉన్నరంటే నేను రెండు రెండే తీసుకుపోయినం అన్నా మరిన్ని తీసుకపోలే నాకు చీర లేదు నేను స్నానంనేసి కట్టుకోవడానికి లేదు ఇగ
అవునా
మళ్ళా అమ్మవారి కాడికి పోవాలంటే మళ్ళా సాంజేసి
అవును కట్టుకోవాలి అట్లనే
అందుకు ఇగ నాకు లేదు నేను ఎట్లా దర్శనం అయితా అని ఇగ వద్దులే మల్లెప్పుడన్న పోదాం అని వచ్చేసినాం ఆ నుంచి మళ్ళా ట్రైన్ మిస్ అయితే మళ్ళా ఇంకో ఇది విజయవాళ్ళ దిగి ఆ ట్రైన్ మిస్ అయింది
శబ్దంగా ఉంది
మీస్ అయితే విజయవాళ్ళ దిగి మళ్ళా ఆడ అంటే పొద్దున ఈ ఆరు గంటల బండికి వచ్చేసినం మైపనీ ఆబ్బా ఆ చెప్పులు కూడా పోయినాయి అ తిరుపతిల మా అందరి చెప్పులు పోయినాయి మాయి
అంటే ఒక దగ్గర పెడితే ఎవరన్న ఎత్తుకపోయిన్ల మీరు ప్లేస్ మర్చిపోయిల్ల
ప్లేస్ మార్చిపోవడం కాదు ఆడ పెట్టినాం మేము. అంటే మాకు తెలువదు కదా, ఫస్ట్ టైమ్ తిరుపతి పోవడం. మేము ఆ అక్కడ దాక వేసుకపోయినాం అన్నట్టు మనం ఎక్కడి నుంచి నడుచకుంటూ పోతామో అక్కడ పోయినాం. అవి చెప్పులు ఇగా అందరూ అక్కడనే ఇప్పినాము. ఎందుకు పోతాయిలే అనుకున్నాం మాఅందరివి పోయినాయి పిల్లలవి, నావి, మా ఆయనవి.
మొత్తం గిన తీసేసిరు కావచ్చు.
ఆ అదే అన్నారు ఇక తీసేసిరు పడేత్తారు అయన్నీ తీసుకపోయి ఎక్కడనో పడేసోత్తరు.
రూములలోనే పెట్టుకోవాలి ఆడ అసలు చెప్పులు వేసుకొని బయట తిరిగనే తిరగద్దు.
అవును అదే చెప్పిరూ. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడనే దాని కింద లాకర్ కింద పెట్టుకుంటే అయిపోకపోయెదా. అన్నారూ. ఇక మరి బయటికి వచ్చి అన్నీ చెప్పులు కొనుక్కున్నాము. అప్పటి దాకా ఒట్టిగానే వచ్చేసినాం.
ఆ మేము పోయినాం అండి. మేము ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం పోయినాం కానీ అసలు నాకు మా అమ్మ వాళ్ళకేమో టికెట్ దొరికింది. వాళ్ళు మంచిగా రెండు గంటలలో పోయొచ్చిండ్రు. నాకేమో టికెట్ దొరకలేదు. నేను వాళ్తోను పోలే నేను. మళ్ళా నెక్స్ట్ రోజు పోయి పొద్దున ఆరు గంటలకు పట్టిన లైను. మూడే గంటలలో పోయేసి వచ్చిన అప్పుడు జల్ది జల్ది అయిపోయింది.
అంటే పైసలతోనీ తొందర అయితుంది. పైసలు అయితే పన్నెండు గంటలు ఇప్పుడు. పైసలు లేకుంటే ఇరవై నాలుగు గంటలు. ఫ్రీ టికెట్ అయితే ఇరవై నాలుగు గంటలు. పైసలతోన అయితే పన్నెండు గంటలు. ఉ మంచిన అయింది దర్శనం వామ్మో ఎక్కడ పోలీసోళ్ళు ఎక్కడ వామ్మో
అవును
మ్
అందులో గోవింద గోవింద అనుడికి అన్నీ మర్చిపోతారు ఇగ
ఆ హ్మ్ హూ
లోపలికి పోయినాక అంతా మంచిగనే జరుగుతాది.
ఆ ఇట్లా చూపిస్తారు అట్లా పంపిస్తారు. ఒక కొబ్బరికాయ కొట్టడం లేదు ఏం లేదు. గా ఉండీలో ఒక పైసలు వేసుకొని వచ్చినాం అంతే ఇగ
ఆహా, గుండ్లు అందరికి తీయిచ్చిరా పిల్లలకి ముగ్గురికి
ఆహా ముగ్గురికి ఏం తీయాలే. బాబుకును మా ఆయనే తీసుకుండు. మ్ హూ ఆ
హ
ఏంది
ఏమన్నారో నేను వినలేదు.
హలో
నేను ఏం అనలేదు.
మ్ ఇంకా తినలే ఇగ నేను పొద్దున్నే సానం చేసినా అన్నీ అయిపోయినాయి ఇగ.
మ్
మ్
సరే అండి మరి
టైం అయిందా?
హు
సరేలే